హలో నమస్కారామండి
ఆ నమస్కారామండి
బోం చేసారా అండి
ఆ బోం చేసాను అండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి చెప్పండి
ఏం లేదండి మనం మేము మీ మాటల్లో సాంప్రదాయం గురించి వినల్ల అని చెప్పి అనుకుంటాన్నామండి మీరు మాతో కొన్ని ముఖ్యమైన సమాచారాలు లేకపోతే మీ మాటల్లో సాంప్రదాయం అంటే ఏమిటో మాకొంచెం తెలియజేస్తారా
ఆ తప్పకుండా అండి అబ్బయ ఎందంటే అనే మనకుం కర్యా ఇన్న సంవస్తారాలుగా అంటే పటిస్తా వస్ పండే దాన్ని సాంప్రదాయం అంటామ అండి
అంటే ఇప్పుడు పెద్దల నుంచి తరతరాలుగా వస్తాండే పద్ధతులు అలవాట్లు ఆ పనులు ఇవన్నీ సాంప్రదాయం అండి ఆ
అంటే అది పండగలను చేసుకోవడంమ్ అట్లా కాదండి ఎట్లా మాట్లాడల్లా ఎవరితో ఎట్లా ప్రవర్తించల్ నా అంటే పెద్దళ్లకి ఎట్లా గౌరవించల్లా ఆ అనే దాని కూడా అది నేర్పిస్త్ ఆది దాని దాన్ని కూడా సాంప్రదాయాలనే అంటామండి
సాంప్రదాయం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడల్లా వేరే వాళ్ళని ఎట్లా ఎవ ఎవరితో ఎట్లా ప్రవర్తించల్లా ఎవరికి ఎట్లా మర్యాద చేయాల్లా అట్లాంటివన్నీ కూడా సాంప్రదాయం అంటారు అంటే సాంప్రదాయం నుంచి అవన్నీ అలవాట్లు పనులు పెద్దలు గౌరవించేది ఇవన్నీ వచ్ చ్చినాయని చెప్తాన్నారా
ఆ అవునండి ఇంకా వచ్చేసి అంటే ఇప్పుడు మన బంధువుల మధ్య ప్రేమ గౌరవం అంటే ఆ వాళ్ళ మధ్య మధ్య మనం అనుబంధాన్ని పె పెంచుకోవడం కోసము ఈ సాంప్రదాయాలన్నిటి కూడా ఉపయోగపడతాయి అంటే వాళ్ళని గౌరవించేది గాని మాట్లాడే పద్ధతి కానీ ఏమైన
ఆ ఉదస్ సంప్రదాయం అంటే మన తెలుగుదేశం తో ఎప్పుడు సంప్రదాయం అంటే ముఖ్యంగా వేషధారణ ఆ వస్త్రధారం అదంతా ఉంటుంది కదండి అంటే వేషధారన అంటే దాని గురించి చెప్తారా కొంచెం
అంటే ఇప్పుడు మనముకి అంటే ఒక ప్రతి పండుగ వెనుక కాని ఒక అర్థం ఉంటుందండి అంటే మనం ఇట్లే చూసుకోవాల ఇట్లే పెట్టాల అది ఒక సాంప్రదాయం అనేది ఉంటుందండి ఆచారం కానీ లే అంటే ఒక మన సంస్కృ సంస్కృతిని కాపాడుతుందినమాట ఇవన్నీ మనం పాటించడం వల్ల ఇంగోడ్ చేసి ఆ పరిస్ తతులు గానీ ఏమైన గానీ ఆ అట్లా చేయడం గాని చేమించేది వానిష్ సాంప్రదాయం అంటామ్ ఆన్ మాట
అవునను ఇప్పుడు జరుపుకోవా ల్లా అని అది అది చెప్పేది అది మన తరతరాలు మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆచారం అంటే ఇప్పుడు ఎగ్జామ్పుల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇంట్లో పూజ చేయ్యాలంటే ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇళ్ళంతా మంచిగా కడుక్కొని బండలు తుడుసుకొని ఆ పూజా కార్యక్రమం తలస్నానమే చేసి ఆ గడపకి పసుపు పూసి బొట్లు పెట్టి ఇంకా ఇంటి ముందర్ ముగ్గేసి ముగ్గు రంగు లేస్ దాని పైన పువ్వులు ఏసి ఇం కా దేవుడు దేవుడు గదిని మాత్రం మంచిగా క్లీన్ చేసి మంచిగా శుభ్రం చేసి దానికి పూజలు పూజలు చేయడం ఆ పూజలు ఎలా చేయడం మంత్రాలు చదవడం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయమే అండి అంటే మన వారసత్వం అది తరతరాలుగా మన పెద్దల కుటుం పెద్దల నుంచి వచ్చిన అవి కాబట్టి ఏ పని నీ ఎ ట్లా చేయాలా అనేది వాళ్ళు ముందే చెప్ ప్పారు కాబట్టి మనం వళ్నీని అట్లనే అనుసరిస్తా పోతా ఉన్నాం ఇది సాంప్రదాయం ఆ ఏ దేశంలోనూ ఇట్లా
ఎంత ఎదిగిన మన సాంప్రదాయాలు అనేటివి మనం మర్చిపోకూడదండి మన సాంప్రదాయాన్ని మనం గుర్తు చేసుకుంటానే ఉండల్లా అప్పుడే మనకి సాంప్రదాయం కూడా నేర్పిస్తారు మనం ఇట్లా ఉండల్లా ఇట్ చెయల్లా ఇట్లా అనుసరించల్ల అని చెప్పి
ఆ అవునండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు మనకు చెప్పినారు మనం మన వచ్చే జన్ వచ్చేదా పిల్లలకి చెప్తే ఇట్లనే మన సంప్రదాయం అన్నది కూడా ఎన్నో తరతరాలుగా తరతరాలుగా మన వరక్ బ్బు చ్చిందండి ఇప్పుడు
ఆ అవునండి మనా సాంప్రదాయాన్ని ఇతర దేశాల వాళ్ళు కూడా చాలా గౌరవించి వాళ్ళు పాటిస్తారండి
ఆ అవునండి విదేశాల వాళ్ళందరూ వచ్చి మన మన మనసంప్రదాయాలని ఎంతో గౌరవిస్తారండి
అవునండి
ఆమ్
మన సాంప్రదాయాలు చాలా గొప్పవం డి
అవునండి ఇంకా మన సంప్రదాయాల గురించి మన ఇంట్లో వాళ్ళే కాదు మనం కుటుంబ సభ్యులే కాదు ఎన్నో గుడులు గోపురాలు కూడా చెప్తాయండి అది ఎలా నాన్కుంటున్నారా ఆ ఒక గుళ్ళో తమిళనాడులో ఒక గుడి ఉందండి ఆ గుళ్ళో కి వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఆడవాళ్ళు చీరతో అన్నా ఉండాల లెక పట్టుపావడతో అన్నా ఉండాల్ల అదే అబ్బాయిలైతే ఆ పైన అంగి ఉండకూడదు కింద మాత్రం పంచ ఉండల్ల అలీ ప్ర్యాన్లనైనా అదే అట్లా ఉంటేనే వాళ్ళ గుళ్ళోకి ఏళ్ళడానికి పంపిస్తారు లేకపోతే పంపింయారు ఆ అది కూడా ఎందుకు ఎందుకంటే ఆ గుడికి అది ఎందుకుఅట్లా పెట్టారంటే అది మన సంప్రదాయం ఒక్కసారి అక్కడికి దేవుని దర్శించుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మన సంప్రదాయం అంటే ఏంది అసలు అసలు మనం ఎలా ఉండాలి మన వేషధారణ ఎలా ఉండాలి అని చెప్పి గుర్తు చేయడానికే అది అలా పెట్టినారండి మర్చిపోకుండా గుర్తు చేయాలని ఇంకా మీ మీకు తెలిసిన గుళ్లో ఏమన్నా అట్లా ఉన్నాయా అండి అండి
ఆ అవునండి చాలా గుళ్ళలో కర్ణాటకలో చాలా గుళ్ళల్లో అలానే ఉంటాయండి
మీరు ఏమైనా చూసారా అండి
చూసనన్ ఇ
ఎంటి ఏ గుళ్ళో చూసారాండి
మేము కొక్కి సుబ్రహ్మణ్యంలో చూసాం తర్వాత ధర్మస్థలంలో చూసాం పర్వాత శ్రీంగేరి శృంగేరిలో కూడా చూసానండి
అవునా ఎటు చూసినా మన హిందూ సాప్రదాయాలన్నీ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయండి
ఆ అవునండి మన సాంప్రదాయలు చాలా గొప్పవండి
అవునండి అందుకె ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి ఎంతో గౌరవిస్తారు అది అందరికిీ తగ్గే మామూలు విషయం కాదు కదా
ఆ అవునండి
ఇంకా మనం వేసుకునే వేషధారన్ని బట్టే అండి మన మీద ఏం మాట అనల్ల అని కూడా తెలుస్తుంది
అవునండి
ఆ సంప్రదాయం అంటే మనం పెద్దల నుంచి నేర్చుకునేది ఆ వాళ్ళు మన అలవాట్లు మన పరిసరాలు పెద్దల పెద్దాల మాట ఫస్ట్ విన్నాళ్ల అండి మనం ఏమున్నా మన మంచికె చెప్తారు కదా ఉ
సాంప్రదాయాలు మనకు చాలా నేర్పిస్ టాయండి
అండి ఇంకా అంటే పర్టికులర్గా ఒక ఉద్దేశంగా ఒకర్ చెప్పు ప్పండి ఇది చాలా మంది తలాంది నేర్చుకుందమని
అలా అంటే నేర్చుకునం అంటే మనం వస్త్రాధారన మనం నేర్చుకుంనం కదా అండి ఇంకా మనీ ఇట్లో పండుగలకి పద్ధతులు కానీ
అవునండి ఫస్దారుణ ఫస్ట్ మనం ఎట్లాంటి పండగలకి ఎట్లాంటి బట్టలు వేసుకోవాల ఇంకా ఏ పండగని ఎట్లా జరుపు కొల్లా ఇప్పుడు మనం దసరా ఒక విధంగా సంక్రాంతిని ఒక విధంగా ఆ వినాయక చవితిని ఒక చాలా చాలా పండుగని చాలా చాలా విధాలుగా జరుపుకుంటాం ఒక్కొక్క పండుకి ఒక్కొక్క విశేషతరమైనటిది ఉంటుంది అట్లాంటివన్నీ ఎట్లున్నావి ఇట్లా మనకు ఆ ఇట్లా ఇట్లాంటుంది అని చెప్ప కూడా మన పెద్దవాళ్ళే కదా
అయినా మా సంప్రదాయ అన్ని ఇతర దేశ వాళ్ళ దేశాలు వాళ్ళు చాలా గౌరవించి వాళ్ళు పాటిస్తారు కూడా అండి కొంతమంది వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా కొన్ని నేర్చుకొని ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి
అవునండి నేను కూడా చాలా సార్లు విన్నాను మీరు చూసారా వాళ్ళు రావడం ఇట్లంతా ఉండడం చేయడం ఎక్కడైనా దగ్గరంగా ఇతర దేశాల వాళ్ళని
ఆ అవునండి మన హంపీలో కూడా చాలా మంది ఉంటారండి
అవునండి నేనైతే ఇప్పుడు చూడలేదు అంటే మరి చిన్న పల్లె గ్రామం కదా వెళ్ళి చూడలేదు
చాలా బాగుంటుందండి ఈ సార్ మీరు ఎప్పుడైనా వెళ్ళండి మీ టైం కుదిరితే
ఆ తప్పకుండా వెళ్తామండి
ఆ చాలా బాగుంటాయండి
ఈ తెలుగు సాప్రదాయాల గురించి మనం చాలా ముఖ్యమైన విషయాలన్నీ మాట్లాడుకున్నాం అండి
ఓ అవునండి
అల చాలా ముఖ్యమైన విషయాలన్నీ మీరు మాతో చర్చించుకున్నారు
ఆ అవునండి
ఆ ఏంటి మాకు తెలియని విషయాలు మీ మాకు చెప్పారు మీ దగ్గర నేను తెలుసుకున్నానండి చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడం
మాకు కూడా చాలా సంతోషంగా ఉందాం హు
ఇంతవరకు మాతో మీ విషయాలు మీ మాటల్లో అన్ని సంప్రదాయం గురించి ఎంతో గొప్పగా వర్ణించినందుకు ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలండి